ఆ అనిపిస్తూ
ఈ వినిపిస్త లేదు ఆ చెప్పు
వినిపియ్యలే హూ అదే మా ఇంటికాడా ప్రేయర్ చేసారా ఆడపిల్లలందరికీ ఏదో ఒటిచ్చి పంపుతారు
బిస్కెట్లు కేకులు
కేక్స్ అట్లా అవి మేము చిన్నగా ఉన్నాం నమ్ కదా మేము కూడా వెళ్ళేటోళ్ళం
ఆ
వెళ్ళాము అదే మా డాడీ బయటదర వెంటడే ఆ రోజే పోయినాం మా డాడీ మామూలుగా నైన్ పైన అట్ల వస్తాడు ఇంటికి లేదడా నైన్ పైన వస్తాడు మామూలుగా మే మేము చెయ్ మా డాడీ ఆరోజు చేసినాడు సెవెన్ కో ఏమో వచ్చేసినాడు ఇంటికి మా అమ్మని అడిగినాడంట యాడికి పోయినారు పిల్లల్లు అహా లేదు ఏడా యాడికిపోయినారు పిల్లల్లు కనిపియలేదే అని అంటే వాళ్ళు అట్లప్పుడే ఎరిగిపోయినారు అని అంటే మా డాడీ ఉండలే ఏమి బయటకి పంపి చి అని అనేసి వాళ్ళల్లోకి చేరిపోయినారా ఇద్దరు అన్నారంటా
మంచి దనే కోట్లేదా మళ్ళా మీ డాడీ పోయినాడని వినరని
ఆ లేదు ఏడా కొట్టడు ఏడా
ఉహు బాగలేవు
మా అన్నని కొట్టేటోడు మాయమ్మ కూడా మాయన్న మాయన్న నే బాగా కొట్టిండేది
ఆహా నేను చిన్నప్పుడు ఏం ఏమైందంటే గుడ్లు కిచెన్ లో పెట్టింది నీళ్లు తాగేకని పొయ్ గుడ్లన్నీ పగిలిపోయినాయి ఉతికింది మా అమ్మా హ మా ఇంటికాడ వేరె అన్నచ్చి అక్కా నువ్ ఆ పాప ను కాం కో ద్దక్కా పాపా కి ఏం తెలుస ఎందుకక్ కట్లా కొడతానవ్ నేన్ గుడ్ తేచ్చిస్థాన్ లే అక్క
గుడ్లు పెని
స్తాన్లే అని పోయినాడంటే ఎంద తీచుకన్నాన్ని మా అమ్మ వచ్చి ఏం వద్ లే చేవు ఇట్లా జేస్ సరె అది ఏం చేయామంటే అంటే నాకు ఏం స్మిల్ మకు ఉగాదా అదే మా అమ్మ తమ నాకదేం గుర్తులేదు కాగాని మా అమ్మ చెప్తా ఉంటది మా అమ్మ మా అన్న నిన్ని ఇట్లా కొట్టింది అమ్మ అని
హ
నాకు అసలు గుర్స్తే లేదు ఇదంతా జరిగిండేది చిన్నప్పుడు కదా
హ
ఓ సారి నేను టెన్త్ క్లాస్ లో ఉన్నా డేమ నేను మా ఫ్రెండ్ సైకిల్ల్లో వస్తాను నోరు మూసుకుొని సైకిల్ల్లో పోకోకో ఏంది సౌం అంటో
హ
ఏంది సౌండ్ వస్తుంది
ఏం చూండసాము
ఇప్పుడేం రాలేదు సైకిల్ వస్తానమ్మా
హ
లు గుచ్చిన చెక్ కలిగిదిబెట్నా పిల్లకి న మస్క కొనిరు రాకూడదా సెకం గు పడితు తద్దరం దమ్మన్ కింద వన్నాం స్ం పడితే ఫ మధ్యలో ఫింగర్ ఉంటది రైట్ హ్యాండ్ కి
హ
కూర అంతా లేచపోయింది రక్తంగారి
అయయా
నాక ఏం తె తెలీలా భక్తి ఎక్కువ బ్లడ్ అనేది పారేప్పుడు అదిసాే ఏమో అయిపోయిందిరా నాకు ఓకే న ఇంట్లోకి పోతే కొడత తర వీళ్ళు ఆమె మా పిన్ని కూతురుండే ఆ పప్పించి కొని మా ఇంటికి పిల్సకా పోయింది. పెద్దమ్మ పడింది. అని
హ్మ్
అంటే ఎట్లా బడిందే. అని అంటే నేను ఏమైయ్ ఈడచ్ చేదామా ఎట్లే పడిపోయినామ్మా అన్న గోర అంతా వెళ్ళిపోయింది. మళ్ళా నర్స్ అ డాక్టర్ పిలిపించి ఆర్ఎంబి డాక్టర్ గారు స్ సండే టెన్త్ కదా క్లాస్లులు ఉంటాయి. కదా ఆ కటిచ్చి దానికి జ్వరం వచ్చేసింది నాకు అ ఏటికి
ఆ
ఇంగ గోరు ఇంకా కొంచెం అతుకోనే ఉంది. ఇంగా ఎక్కువ నొప్ వచ్చింది. అది ఫుల్ పోయిందా అ అంత అనిపించేద్ కాదు
ఆ
ఏడ్చిన చుడు అప్పుడు క్లీన్ చేసి కట్టు కంటారు. కదా
ఆ
చానా ఏడ్చినా అప్పుడు
ఆ
ఏం చేస్తామమ్మా అన్నిట్ల తులగ పనులన్నీ చేస్తామా ఇంట్లో అంతా తూ
ఉహ్ ఉహు
ఏమంటే మా అమ్మ ఏమనలే పాపం తగిలింది. కదా అని
ఆ
అప్పుడు ఇంకోసారి ఏమ నేనే సైకిల్ల్లో బిందెలు ఉంటాయి గదా నీళ్లు ప త్తకరాళ్ళని మా అన్నోళ్ళు రాకపోతే నేనే బోతా అని పోయి బోరింగ్ లో నీళ్లు ఉట్కోని ఎత్తకస్తన్న సైకిల్లో ఏసు సమ నోరు మూసుకొని దుబ్బకొని రాకకుడా బిందెలు ఫుల్ నిండు బిందెలు రెండు వేసుకొని తొక్కుకుంట వస్తానులాయి కా రండ
ఈ పక్క ఆ పక్క తాడు కట్టుకుంటారా
తాదుగట్ కోలివే
ఆ
వోస్సన్న ఎవుడో అడ్డమో వచ్చినడో ఏమైందో తెలీదు పన్న మమ్మ నేను పడిందానికి అరసలే బిందెలు పగిలిపోయినాయని కొట్టింది నేన్ పడిన దానికి ఏం అరసలే మాయమ్మ
అయ్యో
బిందులు పడిన్నాయి బిందెల్ పగిలిపోయినయ్ అని కొట్టిందో ఒక్క కొట్టు కొట్టింది
బిందెలు పగిలిపోయాయి
ఆ అది రైట్ హ్యాండ్ కి తంబు ఫీగర్ ఉండ్ల ఆక్కడ దగిలిండే ఇపుడు ఎం మన అంత చిన్నపిల్లలం గదా హాస్పిటల్స్ కంతా ఏం వెళ్ళే వాళ్ళం కాదు కదా
ఉ
ఆ పెయిన్ ఇ ఒగోసారి ఎప్పుడన్నా ఒకసారి నొప్పిస్తదా మూ పట్టించినానంటే జుమ్ అంటుంది ఒగేసారి లాగేస్తుందియిసార్
ఉ
పెయిన్ అంటే అది లాగేస్తుంది బాగా పని చేస్తుంది మో
ఉ
ఉ బ్బ బలే ఉండలే మా అమ్మఊ దండేసి
ఉ ఏం చేస్తావ్ అన్ని తులగ పనులే
చిన్నప్పుడు అందరు ఆవే
నేను మా అన్న తులగ పనులు ఎక్కువ మా తమ్ముడు మాత్రం బడు రగ్గు రగ్గు కింద పరుచుకుంటాడు గోలీలన్నీ పెట్టుకొని ఆడుకుంటాడు అంటద వాడు ఒకడే మ తమ్ముడు గోలీ ను ఉంట అంతే కదా అవన్నీ పెట్టుకొని రగ్గు కింద పెట్ పెట్టుకొన్ని ఆడుకుంటా ఉంటాడు వాడు ఒకడే నింపోయినా నిం పోయ్యేది కొట్లాట చేసే దానికి కోరిన అన్ని ఏతేసేది
ఉహు
అన్ని పక్కన దాసి పెట్టుకుంటానా మా ఈ పాప అన్ని తీసుకోపోయింది మా నాకు గోలీలన్న అని మా అమ్మగా కట్టితో వేస్తుంది
ఆ
వాడేదో వాడు మనశ్శాంతిగా ఆడుకుంటాన్నాడు ఊరికే ఎందుకు నువ్వు సతాయిస్తావని
ఉహు
ఆ అంటది ఏం లేమా వాడు వాడు ఒకడే ఆడుకుంటాన్నాడు కదా వాడిని ఆడుకుంటాను నేను అనేది
ఆ
పైత్యం ఎక్కువ లే అ
ఆ
అ మా డాడీ మాత్రం సార ఏం చేసారు రసం కంట్లో వ చన పెటి చున్నువు అన్న ఆ
ఆ
ఏదో మాటంచి మాటచ్చి అతి ఇష్టం అంటే రసం కంట్లోక వేస్తాడు అన్నాడమ్మా పెట్ట చెడు పఓ చుస్తాము అమలా అన్నా అన్న హ ఒక చుక్కే అమ్మా ఓ చుక్కకి కి సినిమా చేసినా నేను ఉ ఊకే ఏం తే ఇట్లా పెట్టినాడు కంట్లోకి
ఊ
ఊ ఇప్పుడికి కూడా అది అంటా రసం నాకు కంట్లోకి వేశీనావ్
ఊ
ఎవరన్నా కూతురు కేస్సార అని మానాయనతో గొడవపడ్తా
ఆ
ఊ అ సినిమా చూపించిన చూపిించ నా అప్పుడు ఇంకా ఏది కావాలంటే అవి తెచ్చిచ్చేది. ఆ రొంచేపు ఐస్ కాళ్ళ కదా
ఆహా
అన్నీ తెచ్చిస్తాండే మా డాడీ అలిగినానంటే ఇంగ అలిగిందంటే ఏందో ఒకటి తినేక తెచ్చిస్తే కూల్ అయితదని తెస్తాడు.
ఆ
మా డాడీ నేను భలే కొట్లాడతాం.
ఆహ
ఊ బాగుంటది మాది టాంమంజరి ఫైటింగ్ లాగా మా ఊ ఈఓగో సార్ నాకిమధ్య మావఅన్నవళ్ళని రేయ్ అసలు అనేసి అదిగాదురా ఆచన్ వత్తానా మా డాడీ ఇట్ల ఇట్లే వచ్చిసేయ్ నోట్లో మా డాడీ మా అమ్మకి చెప్పచ్చు రబ్ పాపా రాా అంటాన్ది నే నన్నీ ఊహు అంటున్నాన నిన్ని కాదులే నాన్న వాన్ని కాని అననులే అంట నన్నంటవ్ కవరింగ్ చేస్తవ్ ఇంగవాళ్ళిద్దరు ఉంటారా ఊరికే ఏ ఎవర్ని మాన్. అంత. అట్లా ఫ్లోలో వొచ్చేసాయి. డాడీ నిన్నే డాడీ అప్. ఓ తిట్టండేనే అంటారు వాళ్ళు.
ఆ.
అంటే లేద్ నాన్న, నిన్నెందుకు నేన్ తిడతా చేప్పు ఆంతోనీ.
ఆ.
వచ్చేసాయి మా అమ్మ కూడా అంతేనవ్, పొరపాటునా అంటాన్నావ్.
ఆ.
మంటలు. ఎక్కువ మా అన్నతో, మాట్లాడుతా ఉంటా కదా. రేయ్ అదిగదురా, ఇద్. కిరా అంటానా. అదట్లా ఓచ్చేస్తుంద్.